హాయ్ అండి
హాయ్ అండి
ఉమ్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఉర్కే అలా కూర్చున్న మీరేం చేస్తున్నారు
ఏం లేదండి కాలి
టీ తాగాలండి ఈ రోజు కొంచం ఎన్నర సాయంత్రం నాగట్నా కాకపోతే ఈరోజు వర్ష వర్షం పడుతుంది కొంచం తాగారంపిస్తుంద అటే
మ్ హూ ఇది కంటిన్యూ చేస్తున్నారా అండి జొన్న రొట్టె మర్చిపోయినా అడగడం అసలు
ఆ చేస్
హలో హలో
ఆ వారము ఇది ఏంటి అంతకు ముందు వరకు కంటిన్యూస్ గానేతిన్న మళ్ళీ పట్టించిన అప్పటిది పిండి అయిపోతే ఆ అదయ జస్ట్ ట్వంటీ డేస్ కో థర్టీ డేస్ కో అయిపోయింది మళ్ళీ వర్క్ ఇచ్చినారు సగం అయిపోయింది ఇంకా హాఫ్ ఉన్నది
అవునా రిజల్ట్ ఏమన్నా కనిపించిందా ఇంకా అండి హలో హలో హలో